అలో
ఆ అక్కా
బాన్నవా రా
ఆ బాగున్నా అక్క మీరు ఎలా ఉన్నారు
బాగున్నానురా ఏం జెస్తన్నారు పిల్లలు ఏం జెస్తన్నావ్
పిల్లలు ఏం జేయట్లేదక్క పడుకున్నారు
అవునా
మీరేం చేస్తున్నారు అక్క అందరు మంచిగా ఉన్నారా
ఆ అంద్రం బానన్రా తిన్నార లంచ్ అయింద
ఆ
తిన్నారారా
ఆ తిన్నాం తిన్నాం అక్క
చెప్పాల రా నువ్వే
ఏ ఆ షాపింగ్ తని అక్క చిన్న చిన్నగా
ఆ హాలిడేస్ యెట్ వెళ్లే లేదా పిక్నిక్ లేంటిడి
పిక్నిక్ లో అండి డ్యూటీలు అడ్జస్ట్ అయితే ఏమన చూడాల అక్క డ్యూటీలు అడ్జస్ట్ అవ్వట్లే ఈ సమ్ అండి ఒకటి ఎక్కడికైనా వెళ్లంటడి
అవును బాగా ఎండాకాలం ఈసారి బాగా అది పపోతుంది ఈ రోజు ఇకా ఈనా మాచ నెలోనే ఇలాగుందంటే ఇంకా ఏప్రిల్ మే నెలలో ఇంకాట్లా ఉంటదు
ఆ అదే అసలు బయటికి వెళ్లాలంటేనే అసలు ఎట్లానే ఉంటుంది
అవునురా వెళ్ళట్లేదా మరి ఎండాకాలం సెలవుళ్ళకి మామయ్య వాళ్ళ ఇంటికి
స్తున్నారు వెళ్ళాలి వెళ్లాలి ఒక టూ త్రీ డేస్ చూసుకోని
ఉ మళ్ళీ మళ్ళీ పిల్లలు స్కూల్ క వెళ్తే మళ్ళీ వెళ్ళడం కుదరదు
ఉ అదే ఈ మధ్య గ్యాప్ లోనే ఒక ఆ రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు చూయాలి అదే ఇంకేందక మీ షాప్ ఎలా ఉంది మంచిగా రన్ అవుతుందా
బారన్ అవతుందరా పెళ్ళిళ్ళ సీజన్ కదరా
ఆ అదే అదే
ఫ్యాన్సీ అవును అవును ఫ్యాన్సీ ఎక్కువ తీసుకు వచ్చాము ఆ అవే బాగా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు తక్కువ కాస్టేరా తక్కువ కాస్టే పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ హండ్రండ్ రూపిస్ అట్లాగా తక్కువలోనే తీసుకొచ్చాం అన్నమాట త
ఆ అవే లేదు చాలా మంది ఎక్కువ కాస్ట్ అంటే పెట్టలే
పెట్లేరు కదరా అందరు ఉన్నోల్లే కాదుగా. మ్మ్ కానీ చాలా మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చాం గానీ తక్కు కే చాలా తక్కువ లో చాల తక్కువ బడ్జెట్ లోనే మంచిగా మంచి క్వాలిటీ ఇస్తున్నం రా
మ్మ్ అదేలేక్క అలా
మ్మ్ కొంచెం మనం కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే గదా
అవునవును అక్క నిజమే అందరూ ఎక్కువ పెట్టాలంటే పెట్టలే అవును
అందుని అందుకని బడ్జెట్ రేటు తిస్ కొచ్చం
ఆ అదేలే అక్క అదే మంచిది ఇంకా మీకు ఇంకా ఇంకొ చేయాలిగా అట్లయితే ఇంక ఎకు బాగ్
మ్మ్ బాగా సేల్ అవుతున్నయి రా. ఎందుకంటే అంత తక్కు వలో ఇప్పుడు ఎవరు తీసుకొస్తున్నరు రా మేము చాలా దూరం నుంచి వెళ్ళి తీసుకురావడం. బుక్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉన్నయి రా!
అవును అక్క ఈ మధ్యన అసలు ఇగ బయటికెళ్ళి ఎక్కడ మొత్తం ఆన్లైన్లనే అయిపోతుంది మంచి ఇదేలే ఆన్లైన్ కూడా బెట్టాం ఇంక షాప్ కే రా. షాప్కే రావాలన్నా కొంచెం కష్టమే అందరి కే
ఇప్పుడు అందరు రావాలని
అవునక్క అయినా మాక్సిమం ఇగ రావాలనుకున్న చాన మంది ఆన్లైన్ కి అలవాటు పడిపోయి ఎక్కువ ఆన్లైన్ లోనే బుకింగ్ చేసేస్తున్నారు
అవును అందుకనీ మ్మ్ ఇప్పుడు మనకి మాములు నడవక పోతే ఆన్లైన్ బుకింగ్ ఉండకపోయే ఎందుకంటే మనం ఈ మామూలుగా వ వచ్చే వాళ్ళే ఇంత ఇంత మాత్రం ఉన్నారంటే, మళ్ళ ఆన్లైన్లో చేసుకుని మళ్ళీ ఒక మనిషిని పెట్టాలిగా. ఒక ఇద్దరు ముగ్గుర్ని పెట్టి మల్లి న్లైన్ బుక్ చేయించుకొని మళ్ళీ వాళ్ళు ఎళి ఇవ్వాలంటే మళ్ళీ దా వాళ్ళక్ కూడా మళ్ళీ మనీ కట్ అవద్ది కదరా శాలరీ టైప్. అదంతా పెట్టలేకపోయే వాళ్ళం కానీ, ఇప్పుడు మనం మనం ఉన్న రేంజ్కి బడ్జెట్లోనే అసలు అంత మంచి ప్రోడక్ట్ వస్తున్నయి అం టే అసలు ఎవ్వరు నమ్మట్లేదు తెలుసా! వచ్చిన వాళ్ళందరూ ఇది ఇది నిజమేనా ఇంత కాస్టా అని అంటున్నారు.
హ్మ్ అయితే మంచి రన్ అయి తుంది అనమంట.
ఇంగ రన్ అవుతుంది. ఇంక పెళ్లి సీజన్ గా ఈ త్రీ ఫోర్ మంత్స్ వరకు ఇంగ ఖాళీ ఉండం నేను చాలా రోజులు అయ్యింది కదా మాట్లాడక ఎట్లున్నారు ఏంటి అనేసి అని ఫోన్ చేస్తే మీరు రావట్లేదు ఏంటి అసలు షాప్ దగ్గరకి
ఎక్కడా అక్క ఇ వీళ్ళతోటి సరిపోతుంది పిల్లలతోటి ఎండ ఒకటి ఇంకెక్కడ అసలు ఎదైనా వద్దామంటేనేమో ఇగ వీళ్ళు ఎనకాలే ఉంటారు
అవును రాడం కుదరదు అందుకనే మేము ఆన్లైన్ షాపింగ్ పెట్టాం రా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్ తోనే ఉంది మీర్ అది దగ్గర ఎవరికన్నా కావాలంటే చెప్తే
ఆ ఓకే ఓకే అక్క తప్పకుండా చెప్తా మేము గుడా చూస్తారు ఆన్లైన్ లో ఒకసారి ఆన్లైన్ లో పెట్ అంట నాకు కూడా తెలియదు అంతే చూసేదాన్ని
ఏంట్రా
ఆన్లైన్ లో పెట్టారని నాకు కూడా ఇగ తెలీయదు ఈ మధ్యన కాలేం మాట్లాడలే కదా మీతోటి
అవును అవును
ఆ మాక్ తెలిసుంటే నేను గుడా ఎదో ఒకదాన్ని బుక్ చేసేదాన్ని గా షాప్ దగ్గర రావడమే నాక్ కుదర
ఆ ఇప్పుడు మరి నేను గుడా అసలు ఇన్ని రోజులు నుంచి చిన్న పిల్లలు కదరా నేను కూడా బయటకి వెళ్లేేదాని కాదు అసలు ఏమన్న తెప్పించుకోవాలన్నా ఇబ్బందిగా అనిపిం ఇది మనకు కావాలి కానీ తెచ్చే వాళ్ళు ఉండక పోయం నేను ఎళ్ళాలంటే కుదరదు అందుకని నేను ఇంకా అందరు పరిస్థితి ఇట్లాగే ఉంటాయ్ గా కొంతమంది అని ఇగా ఆన్లైన్ బుకింగ్ బెట్టారు
హు హుమ్ అదేలేండి అక్క చూద్దాం మేము కూడా ఏదోటి బుక్ చేస్తాం చూసి
చెయ్యండి చేసి మళ్ళీ మీ వాళ్ళకి చెప్పు ఒకవేళ ఒక టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ట్వంటీ మెంబెర్స్ అట్లు ఉన్న ఏం కాదు అందరికి ఒకేసారి పంపించేస్తా వీడియో వీడియో కాల్ గుడా అవైలబుల్ గా ఉంటుంది కదరా వీడియో కాల్లో చూపించి మరి తియిస్తా ఏం కావాల ఏంటి అనేది ఉమ్ బ్యాంగిల్స్ చైన్లు ఇవన్నీ చాలా తక్కువ తీసుకొచ్చారా అసలు నేను కూడా ఎప్పుడూ చూడలేదు తెలుస ఇలాంటివి నేను వెళ్ళా కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది
అదేలేండి అక్క మరి మీకెట్లు
అంటే మనకు మన మళ్లీ ఆడపిల్లలు కదరా మనకు మళ్ళీ అన్నీ తెలిదు మనకి ఇంతకు ముందు ఉమ్ అందుకని ఇప్పుడు ఇంత తక్కువలో మనం బడ్జెట్ లోనే అన్ని వచ్చేటటు చేసి తీసుకొచ్చ ఛా మీకు ఒక వెల్క కావాలంటే నేన్ బుక్ చేసుకోరా నీకు పంపిస్తాను నేను ఫోటోస్ కూడా
ఓకే ఓకే అక్క తీసుకుంటాం ఇట్లా కమ్మాలు ఇవ్వ కూడా తెచ్చారా అక్క బుట్టాలు
ఆ అన్ని తీసుకొచ్చాం రా
ఉహూ
ఉమ్ అన్ని ఫ్యాన్సీ సంబంధించి నీ అన్నీ ఆ అన్ని డ్రెస్లు డ్రెస్లకి ఏం సూట్ అవుతవి ఎలాంటి కలర్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి తెలుసా అసలు ఉండవు ఎక్కడ ఎట్లాంటివి
అదేలే అన్ని ఒక్క దగ్గర దొరుకుతే కొనేటోళ్లు కూడా ఒకటి తీసుకోవాలని ఇంకా రెండు మూడు కూడా ఎక్స్ట్రా తీసుకుంటారు అన్నీ ఒక దగ్గరే ఉంటే తిరిగే పని ఉండదు కదా
ఉమ్ అవును తిరగలేరు కదా కొంతమంది అందుకని మేము అన్నీ ఒక దగ్గె రేవ్ ఉండేటట్టు వేసి పెట్టసా అనమాట అట్లా అందుకని నీకు మళ్ళీ ఎప్పటినుంచో చెప్దాం చెప్దాం అనుకుంటున్నాంట్రా ఇట్లాగుంది అని చాలా మందికి చెప్పా అయితే ఇ నీ మళ్ళీ చెప్పుడు చాలా రోజులు అవుతుంది మాట్లాడక అసలు కలుసుకోవట్లేదు కదా అని ఫోన్ చేసా
ఆ అవున అక్క నేను కూడా అసలు ఈ మధ్యన ాళీ చేద్దా అంటే అసలు ఖాళీయ ఉండట్లే ఈ యొక్క ఫంక్షన్ సీజన్ వచ్చేసింది పెళ్ళిళని ఫంక్షన్లని వసి ఇక బై ఇట్ట అసలు తిరగడం ఈ ఎండ పెట్టి డిహైడ్రేషన్ అయిపోతున్నా ఎంత ఓటర్ తాగిన అసలు అట్లనే అయిపోతుంది
ఆ
ఇంట్లో పనులే సరే పోతాయి మనకి ఇంకా
అవును పిల్లలతోటి తొందర తీరు కావదు
వీళతో అల్లరిే ఉ అవున అక్క అదే అవునక్క ఇంక కొంచెం వీళ్ళు పెద్దగా అయితే ఏవన్నా చూడాలి ఎవరు అప్పుడు కొంచెం చెయలు కాదు అన్నీ అర్థమ అవుతా ఉంటయి అ
అవును ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్న కొద్ది ఇగ ఏదో ఒకటి ఏదోటి తీసుకోవాలనిపిస్తది వాళ్ళ సూటబుల్వి అందుకని ఇప్పుడు మన ఇంకెక్కడైనా ఇప్పుడు జాతర లాంటివి ఇక్కడే ఇప్పుడన్నది కనపడితే అట్లాగే కనిపిస్తాయి దెలుసా అలాంటి ప్లేస్ లోనే కనిపి ఇంత ఇంత తక్కువలో కానీ ఇప్పుడు అయి ఒకవేళ తీసుకు కొచ్చినా గాని బ్రాండెడ్ కావు కదా అన్ని ఎన్ని వందలు వందలు బెట్టి తీసుకొచ్చుకుంటాం కానీ వెంటనే విరిగిపోతాయి మనం ఇంటికి రాకముందు గూడా ఇరిగిపోయినయి ఉన్నాయి మేము చూసి చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు మీను దీసుకొచ్చినయి అట్లేం లేవు
ఆ మేము గూడా ఇంత ముందోసారి అట్లా దీసుకుంటే అట్లనే అయిపోయినాయి సీజె ఐటమ్ అని ఇచ్చేసా అవి వెంటనే కలర్ చెడ్ అయిపోయినా మొత్తం పోయినా మళ్ళీ సీజెడ్ అనేసి ఎక్కువ అమౌంట్ పెట్టేస్తాం మేము అయితే
హ
అసలు వాళ్ళ దగ్గర సీజెడ్ అనేసి చైన్ అనే అవనివని అ తీసుకోవడం వల్ల మొత్తం అసలు అవి ఎక్కువ రోజులు ఉండలే ఎక్కువ రోజులు రాలే అసలు
ఉ మస్తు మనీద మనీ తెలుసు సరా అసలు నేను ఇంత తక్కువ ఉంటాయా ఇంత తక్కువ దీసుకొచ్చి అమ్ముతున్నారా ఇంత రేటుకి అనిపించింది నాకు నేను వెళ్ళి చూడగానే
అవునక్క అసలు ఎంత కాస్ట్ అమ్ముతరో బయట షాప్స్ లలోని
అవును్రా ఒకవేళ వీలయితే అప్పుడప్పుడోత్త ఉం డు ఒకవేళపుడు మా దగ్గర నేను బెట్టా గానీ మీ దగ్గర నువ్వు గూడా షాప్ బెట్టుకోవచ్చురా చాలా తక్కువ తెలుసా అసలు
అదే అక్క మేము గూడా ఫైనాన్షియల్ గా చూసుకోవాలి కొంచెం ఏదో ఒకటి
ఉమ్... అదే గట్టి నవ్తే కొంచం ఏదో చే తోడుగు అట్లా మనకి హస్బెండ్ కి కొంచెం
కొంచెం యెళ్లాలంటే ఇంకొంచెం కష్టం ఏది ఉంటే కొంచెం మనం కూడా ఖాళీగా ఉన్నట్లు అనిపియద మనకు గోడవ కొంచ వర్క్ ఉన్నట్టు అనిపిస్తాది ఆ...
అందుకని
ఓహో చుద్దాం అక్క వస్తా ఈ మధ్యలో వచ్చి చ్చి చూస్తాం మీ షాప్ దగ్గరకొస్తాం అంతే
సరే సరేరా ఖచ్చితంగా రావాల్ మీ వాళ్ళకి చెప్పు ఆన్లైన్లో వీడియో కాల్ కూడా చేస్తదంటా అక్క అని చెప్పు.
ఆ చెప్తా అక్క పెళ్ళిళ్ళ ఫంక్షన్లు ఎవన్న ఉన్నా గానీ మీ
ఉమ్ విజిట్ చేయ్యమని చెప్పూ ఓకే ఆ ఇక్కడికి వచ్చి ఒక్కసారి అదే ఒక్కసారి ఒకలోచ్ సరే అను కో ఇగ చెప్తా ఉంటరందరు అదే రా
ఉమ్ చాలా చెప్ ఆ తిన్నమక్ కా తిన్నం, మీరు తిన్నారా
ఆ తిన్నాం రా, ఏం కర్రీ చేసావ్
నేను పప్పు చేసినక్క మీదేం కర్రీ
ఇగ వంకాయ్ చేసిన్రా
మ్ పిల్లలందరు మంచిగున్నారా హెల్త్ అంత ఎండకి ఉమ్ ఎండకి బాగా వీళ్ళు వీక్ తెయిపోతున్నారసలు
అవునవును
ఎల్లొద్దుంటేనేమో వినరు
మ్మ్
అదే వీళ్ళతోటి అసలు కష్టమైపోతుంది ఈ ఎండకి
అవును
మ్మ్
సరే సరే ర మరి కొంచెం రి
ఆ సరే అక్క సరే అక్క మరి తర్వాత చేస్తలే అక్క నేను ఆ ఓకే ఓకే ఓకే బాయ్ అక్క